ఎక్కడుంద అక్క ఇంకొకటి కొత్తగా పోనా
ఏది అది పేరు గుర్తుకు రావడం లేదు ఉ ఫైవ్ క్లాక్ దగ్గర ఉంది
తాక్లాగదుడి
ఏదో పేరు ఆ ఏదో పేరు గుర్తుకు రావడం లేదు
మ్ హు
మ్
బాగుంటా అంటే జస్ట్ ఇప్పుడో పెట్టారా ఎన్ వన్ ఇయర్ అవుతందా
ఆఆ
పోయినరేప్పుడన్నా
ఆ వెళ్ళింటి
బాగున్నాయ్ క్లాత్ రేటింగ్
ఆ బాగున్నాయి్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఏమంటే
మ్ హు
ఆఫర్ పెట్టినారనుకో ఆఫర్ పెడితే వన్ అవర్ కూడా ఉండవందులో ఆఫర్లో
అన్ని కాలైపోతాయి
వెంటనే అయిపోయింటాయి ఎప్పుడో అయిపోయింటాయి
మ్ అలాంటప్పుడు వాళ్ళు స్టాక్ అంత కొద్దిగే ఏందుకు తీసుకోని రావాలే ఆ పెద్దదేనా షాపు
షాప్ప ఎదబ్బ
సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆ
ఆ
మ్ హు అదే అదే సిఎమ్ అర్ షా పింగ్ మాల్ అంటారు ఆ ఓకే ఓకే వెళ్ళలేదు లే ఎప్పుడు వెళ్ళలేదు దాంట్లోకి
అవున
మ్ దాంట్లో పట్టు చీరలు స్టార్టింగ్ ఏ టెన్ థౌసండ్ నుంచట కదా మ్ స్టార్టింగే టెన్ థౌసండ్ నుంచాట పట్టు శారీస్
మ్
మ్ మా ఇంటి పక్కొల్లు వెళ్ళారు సిీఎంఆర్ షాపింగ్ మాల్ కి స్టార్టింగ్ టెన్ థౌసండ్ నుంచి అని చెప్
అవును మీరు అక్కడనుంచి ఇక్కడికోస్తారా షాపింగ్ కి
అవునండి మకడ కళ్యా ఇక్కడ మాకి కళ్యాణ దర్గంలో జస్ట్ మామూలుగా ే ఉంటాయి కాని కాస్ట్ చంపుతారు వాళ్ళు అంటే టాక్స్ అవన్నీ వేసేస్తారు మా మీద అ
ఆహా అవును లెండి
వాళ్ళు మాకు ట్యాక్స్ ఏస్తార ఆ ట్యాక్స్ బదులు మాకు ఆడే మంచి కాసేదవుతుంది ఎందుకంటే అక్కడా యి ఇక్కడ ఇంత లేదు ఇక్కడ పిల్లలు బాగుంటాయి కాని అక్క మాకు కావాలంటే మేము మా నేటివ్ పక్క ఫర్ చేస్తాం
అవునవును
వాళ్ళు ట్యాక్ క్స్ లాంటా జిఎస్టీ లాంటా అవన్ని మామీన్నే తోసేస్తారు
అవును
ఆ అనంతపుర్లో అదేది అదేది లేడిస్ కన్న జాయింట్పూర్ లో అది
ఎక్కడా
అదేంటి పూర్లు ఎక్కడైన చెప్తానుండక్క నేను చాలా సార్లు షాపింగ్ చేసినాను దాంట్లోన పర్ లేడీస్ పక్కన ఉంటది చూడు ఆ మామూలు షాపేనక్క అంటె అ పెద్దది కాదు అంటె చిన్నది కాదు
ఓకే
మాది కాంప్లెక్స్ మాదిరిగ ఉంటది అ ఈ ఫర్ లేడీస్ పక్కన ఉంటది చూడది అన్నీ ఆ రేంజ్ లోనె ఉంటయి ఆ ఫర్ లేడీసు అదేదో సాఫ్ట్వేర్ గుర్తు కాదండి దాంట్లో లేడీస్ సూపర్ గ ఉంటయి ఆ రీజనబుల్ కాస్ట్ టాప్ లేడీస్ కి టాప్స్ గనీ లెగిన్స్ కానీ సెట్స్ గానీ నైటీస్ కానీ ఇట్ల అన్ని రీజనబుల్ ఉంటయి నేను దాంత్ దాదాపూ ఒక టెన్ థౌజండ్ బిల్ చేసింటను హుమ్ దాంట్లో బల్లే ఉంటు క్లాత్ బాగుంటు వాళ్ల కాస్ట్ కూడ రీజనబుల్ వాళ్ళు ఆఫర్స్ ఇస్తరు ఉగాది, దసరా, ఇట్ల రంజాన్ ఇట్ల ఆఫర్స్ ఇస్తరు ఆ టైం లో పెడితే వాళ్ళు మన క బిల్ తగ్గట్టు వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తరు
ఆహా
ఊమ్మ్ అదే దోష్ షాప్ ఉంది ఆ షాప్ గుర్తు రావడం లేదు నేను దాదాపు అవిడ టూ త్రీ మంత్స్ అయింది పోయి అచ్చి ఆ షాప్ పేరు గుర్తు రావడం లేదు ఆ ఉమ్
నేను షాపింగ్ తక్కువేనండి పూర్ల చేసే
నేను సారీస్ ఏం లేదు పిల్లలకి ఆల్మోస్ట్ ఆన్లైన్ ఇక్కడ మేం టౌన్ లో తీసుకుంటాము మాకు ఏమన్న కావాలని నేను ఏమైన్న తీసుకోవాలనేది అంట ఇట్ల నైటీస్ అని టాప్స్, సెట్స్ ఇట్ల తీసుకుంటె ఆయన పక్కా నైటీలు కూడ వస్తయి ఏంటన్న పనిమిద వచ్చినానుకో అట్లనే తీసుకునేసి వస్తాను నేను
అవునులే ఉహు ఉమ్మ్
రీజన్ మార్ మార్ అన్నదమ్ములలో ఆనటిపూర్ షిఫ్ట్ అయినారు ఒక వన్ మంత్ ఐయ్యంది
ఉమ్
ఇక్కడ ఏదో దుర్గమ్మ గుడి ఉంది చూడు స్టార్టింగ్ గే కళీందుర్గం రోడ్కి ఆ దాని బ్యాక్ సైడ్ ఉన్నారు ఎప్పుడు ఆ పాప మొన్న పోయినంట ఏపీ సి ఇది సాహెబాబు ఉంటె మామూలు ఫ్యాన్సీ శారీ తీసుకుపోయిందండి. ఆ ఫ్యాన్సీ సారీ బాగుంది మన టిష్యూ క్లాత్ ఉన్నట్టుంటె దాన్ని వాడు ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ చెప్తున్నాడంట
అంత కాస్ట్ ఉన్నయి
ఆ ఫ్యాన్సీ సారీ ముందర పట్టు సారీ కూడ కాదు ఫ్యాన్సీ సారీ
ఆహా
ఆ ఆన్లైన్ లో ఫోటో పెట్టిండ పాప వీడియో కాల్లోన బాగుందా అని పోమ్మ అంత కా ఫ్యాన్సీ సారీ ఎంత కాస్ట్ అని చెప్పావు ఏం తీసుకోవద్దని అని జెప్పి ఇంగ వదిలేఅచ్చ మామూలుగ అది టిష్యూ క్లాత్
ఆహా ఊమ్
అ అర్థమైంది. షాపింగ్ మాల్ మాత్రం పోదు చిన్న చిన్న షాప్లే బెటర్ అనిపిస్తది అనిపిచ్చింది గుడా
మ్ మరి బయటి షాపింగ్సే బెట్ రా ఇట్ల పెద్ద పెద్ద షాపులల్లోకి కెల్లలే
ఏ వంట బాగా చేస్తారు. ఏం వంట బాగ్ చేస్తారు. ఏ ఐటెమ్, ఏ ఫుడ్ అంటే ఇష్టం మీకు?
నాకా నేన్ ఎక్కువ ఇష్ ఇష్టపడేది ఇట్ల నార్మల్ వైట్ రైస్ ఏదన్న చట్నీల్ రోటి పచ్చళ్ ఎక్కు ఇష్టపడ్త.
అవునా ఆహా మ్
ఆ ఇది ఇంకా పర్సనల్గా ఇది మెయిన్ ఫేవరెట్ ఫుడ్డు అని అట్లేం లేదు. ప్రతిదీ ఏదైనా తింటా కర్రీ గాని ఆ లేదా ఆకుకూరలు గాని
మ్
గాని అన్ని అన్ని ప్రతి ఒక్కటీ తింటా.
ఈ బాగుంట్ టయ్ చట్నీలు బాగుంటయి. టమోటో చట్నీ, చట్నీ ఇవి బాగుంటాయి మా రైస్లో కనీ ముద్దలొక్కని బాగుంటయి. మా పిల్లలు బాగా తింటరు. ఆ మా పిల్లలు బా తింటరు ఇష్టపడతారు మా పిల్లలు మా హస్బెండ్ తక్కువగానీ మా పిల్లలు బాగా తింటరు.
నేన్ గుడా కర్రీస్ తక్కువ్ గాని ఇట్లా చట్నీలు రోటిపచ్చళ్ళు ఏమన్నా ఉన్నా గనీ మంచిగా అన్నంలోక్ తినేస్తా లేదంటే రాగి సంగట్లోకి గాని ఇంకా వేటిల్లోకైనా తినేస్త బాగా నాకేందుకో అవి తింటేనే బాగా కడుపు నిన్నట్ల పంపిస్తది
ఆ అయి టిఫెన్ తింటే ఏదో అది వామిటింగ్ వచ్చినట్టు అది గొంతులోనే ఉన్నట్టు టది. సేమ్ మాకి పిల్లల కోసం మేం దోస ఇవన్ని నానేస్కొన్ రెడీ పెట్టుకుంటామా ఇంతులో సరిపోయింద మనకి తీసేస్కున్నాం అంటే ఒక్కరోజు తిన్నాం అనుకో అది గొంతులోనే ఉండడం. మామూలైతే వామిథింగ్ రావడము లేతే ఎక్కు వాటర్ తాగాలనిపిచ్చడము
మ్ మరి నిద్ర ఎక్కు వస్తుంది ఇది వస్తదంటే
ఆ తూగ ఎక్కడోస్తది పన్ మీద ఇంట ఇంత నెగ్లిజెన్స్ ఎక్కువైతది. ఆ పిల్లలకి అవే ఇష్టపడతారు.
నిద్రొస్తుంది.
అవునా కొన్నైతే అసల్ అంటే పిల్లల కోసం తప్పదు మేము ఇంకా చేయాలె అవన్నీ స్టాక్ పెట్టుకోవాలి. అయిపోతున్నట్టు స్టాక్ పెట్టుకోవాలి లేక కుంటే వాళ్ళకి నచ్చింది చేసే లేకుంటే బాక్స్ ఆడ పడేసిపోతది నా బిడ్డ
మ్
మ్
వాళ్ళు తినకపోతే ఇంక అస మనకే అసలు తినబుద్ధి కాదు. ఇంట్లో అసలు ఏం చేసేది కానీ నే
ఆ ఏయ లేదు. మార్నింగ్ తిన్ పోయినై మధ్యాహ్ననికి లేట్ అయినా వాళ్ళ డాడీ తీసుకుపోయి బాక్సెస్ రావాల వాటిని పారేసిపోయిన రోజు
మ్
ఇక్కడ చైతనే యేసినామా
అవున్లెండి.
తన్న రూత్పిన్
ఉ ఇప్పుడు ఇంకా తగ్గించినారా, పెంచినారా?
పెంచినారు ఇప్పుడు మనం అడ్మిషన్ జాయిన్ చేసింటాము. అడ్మిషన్ న్ని అడ్మిషన్ అప్పుడు మనం ఎంత మాట డితే ఇప్పుడు ట్వంటీ మాట్లాడన్నాము అను ఓ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ టూ, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ట్వంటీ ఫోర్ అ టూ టూ థౌండ్ పెంచుకుని పోతారు మనం మాట అడ్మిషన్ జాయిన్ చేసినప్పు తే మనం తక్కువలో మాట్లాడితే మనకు తక్కువలో పోతుంది అట్ అన్నమాట. మేము పాపకి త్రి హండ్రెడ్ ఎయిటీన్ థౌసండ్ లో జాయిన్ చేసినాము. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కి ఎయిటీన్ థౌసండ్ లో జాయిన్ ఏం జేస్తాను ఆ ఇప్పుడు సెకండ్ క్లాస్ కి ట్వంటీ థౌసండ్ కట్టాలి. ఆ మళ్ళీ బుక్స్ ఇవన్నీ సపరేట్
ఆ బుక్స్ కి చానా కాస్ట్ అవుతుంద అబ్బా అసల
అ ఫస్ట్ సిక్స్ అన్నావ్, ఫస్ట్ క్లాస్ కి సిక్స్ థౌజండ్, ఫైవ్ హండ్రెడ్ పడింది. సెకండ్ క్లాస్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది. మరి దాంట్లో ఏటు ఉండవు అన్నీ సుతు బుక్కులు ఉంటాయి.
అవును
టెన్త్ డానికి నేనన్ తా ఒక్కటే మళ్ళీ ఏమంటే సిలబస్ వేరక్క బయట స్కూల్కి, మా స్కూళ్ళకి సిలబస్ తేడా ఉ
ఉమ్ నవునవును ప్రైవేట్ స్కూల్లకి, గవర్నమెంట్ స్కూల్లకి చానా తే తేడా వస్తది సిలబస్
ఆ అది కాదు చైతన్య బె ఇడు చైతన్య నారాయణ బ్రాండ్ స్లో కటయితాయి మావులు నార్మల్గా స్ కూల్స్ ఉంటాయి చూడు ఆ వాగా ఆ సిల్పస్ చేంజ్ అ వాళ అదే చెప్తన్నారు ఆ వీళ్ళు ఐఐటి మిక్స్ చేసి ఇస్తారంట నార్మల్ సూస్కో అట్లా ఏటిన్ చేయరు కదా ఉండేది చదువు సోప్పదా అంటారు ఆ అట్లానే పిల్లలుకు స్ట్రెస్ ఎక్కువ అవుతంది. ఇంగా మీ మీ ఇంట్లో చేప్పించడానికి ఏదో ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చో గలము ఇంట్లో పనులు ఉంటాయా, నాకు ఇంకా చిన్న బాబు ఉన్నాడా
అవునాంటే మ్
మాకి ఇంటి చెప్పడం లేదు వాళ్ళ చెప్తే చెప్పిస్తాం చప్పిస్తామ అంటారు వాళ్ళ అంతే మీ
మ్
ఇప్పుడే లైఫ్ ఎంజయ్ చేయండి. మళ్ళీ పిల్లల అయినాక ఎంజయ్ చేయాలంటే అది కాదు.
హ అవును
ఇప్పుడు చాతనైనంత వీలైనంత వరకు ఎంజాయ్ చేసేకే ట్రై చేయండి ఇక
చేస్తున్నా ఏమేంజయ్య ఏమో అసలు ఎక్కడ పంపించేగి లేదు. మా అమ్మ అయితే నన్ను ఎక్కడ పంపించదు.
ఎందుకు?
ఎందుకు అక్కడ ఇక్కడ తిరుగుతావు. నిలబడి ఒకవేళ నిలబడతద ఏమో ఎందుకు పోతున్నా అక్కడ అంత దూరం లాంగ్ జర్నీ అవసరమా అని అంట
ఆ
అట్లాగానే నన్ను ఎక్కడ పంపి ర్చుకోకుండా అసలు ఇంటి దగ్గరే నేను ఎక్కడా లేదే ఇంట్లో నుంచి బయటికి కాలు పెట్టేది లేదు.
అయిగ ఎక్కడ నే చూపించుకుంటున్నావ్?
ఆ చూయిచ్చుకుంటున్నాను.
సరిజనా
అవి టాబ్లెట్స్ ఇస్తున్నారు. ఇంకా ఇంజక్షన్స్ ఇస్తున్నారు.
ఆహ్
అవి వడుతున్నాను ప్రస్తుతానికి
వాళ్ళు చెప్తారు కదా ఇట్లా పీరియడ్స్ వచ్చినాక ఇన్ని డేస్ కన్సీవ్ అవుతే ఇలా నిలు సూదయాన్ని వాల్ళ ఏమి ఇంట్రొడక్షన్ ఇవ్వలేదా మీకు
ఆ చెప్పినారు చెప్పినారు అయినా సరే ఏం ఆది మన చేతుల్లో ఉంది మనం ఉండే దాన్ని బట్టి ఇంకా వాళెం చేయగలరు వళం ఎంతవరకైనా మంచిగా మెడిసిన్ ఇస్తారు పలానా టెస్టులు రాసిస్తారు దాన్ని బట్టి డైట్ కూడా మెయింటైన్ చేస్తున్నా ఆసనాలు వ్యాయామాలు అన్ని ప్రతి ఒక్కటి
ఆహ్ అవి మీరు మాములు నాకు ఇప్పుడు మీరు చూస్త అంటే ఫోటోలో చిన్నగానే ఉన్నారు లావు్ ఉన్న మనుషల అయితే ఈనా అది అవసరం లేదు లావు్ ఉండే వాళ్ళ అయితేనే అవన్నీ చెల్లే డేటింగ్ ఇవ ఎక్సర్సైజ్లు వాకింగ్ ఇవన్నీ నువ్వు ఆల్మోస్ట్ చిన్నగానే ఉన్నావుా
ఆ ఫస్ట్ లో సన్నగానే ఉన్నిడింటి మధ్యలో కొంచెం లావు అయ్యను
అవునా ఆ ఇప్పుడు ను వీకా అనా ఒక్కొక్కసారి ఏమైనా పాజిటివ్ వచ్చింద అనుకో మళ్ళీ నువ్వు రికవర్ అవ్వడానికి నువ్వు కష్టపడతావు మళ్ళీ అంత ఆహ్ కేర్లెస్ గా ఉండకూదు కొంచెం మీడియం లో చిన్నగా లేకుండా లావు్గా లేకుండా మీడియ లో ఉండాలి ఎందుకంటే ఇప్పుడు నువవు ప్రెగ్నెంట్ అయినా అనుకో మళ్ళీ నీకు బేబీకి కావల్ చేయడానికి నీ ఇబ అవుతుంది
అవును ఇప్పుడు నేను సిక్స్ సిక్టీ ఫైవ్ కేజెస్ ఏమో ఉండంటి
ఆహ్
ఇప్పుడు ఫిఫ్టీ త్రీ కేజీస్ ఉన్నా
ఆహా ఓకే థ్యాంక్ యూ అక్క
ఆహ్ ఓకే